హలో
హలో హలో చెప్పండి
బాగున్నారండి ఆ మేం బాగున్నామండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
తిన్నామండి ఎట్లుందండి హెల్త్ మొత్తము
బానే ఉందండి మీరెలా ఉన్నారు
ఆ మేం బాగున్నామండి. ఆ కరోనా సమయంలో చానా బాధపడింటామండి అందరు
ఆ కరోనా వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పుడైతే
ఇప్పుడు కూడా అందరు కోలుకుంటున్నార కదండి. చాల హ్యాపీగా ఉంటున్నారు. ముందు కరోనా ట టైంలో అయితే అంత ఎప్పుడెప్పుడు కరోనా వచ్చి పోతారో అన్నంత అదే ఆ ఆలోచనలో ఆ భయంతో ఉండే వాళ్ళు
ఆ
ఆ కరోనా టైంలో మీ అంటే ఏ ఇయర్ లో వచ్చిందండి కరోనా. మీరు అంటే మీరు ఏ క్లాస్ చదివేవాళ్ళప్పుడు
నేను అప్పుడు ఇంటర్ చదివేవాళ్ళమండి ఇంటర్ అప్పుడు ఆ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే హా సేమ్ ఇలానే ఎగ్జామ్స్ అయి పోయినాయి మొత్తం ఇంకా ఆయ సెమ్ము ఎగ్జామ్స్ కంప్లీట్ అయినయి నెక్స్ట్ డేనే లాక్ డౌన్ అయిపోయింది.
అవునఅవునండి మేము కూడా ఇట్లా ఎగ్జామ్ రాసినామండి. ఇంక లాక్ డౌన్ అని ప్రకటించినరు. అట్లే మేము ఇంక్ ఇంకా మేమేమనుకున్నాము ఇంకా ఇంటర్ అయిపోయింది ఇంకా ఇం మళ్ళీ కాలేజీ కీ పోవాలంటే ఇంకా ఉంటది కదండి డిగ్రీనో బీటెక్కొ అని అట్లా అనుకొని ఊరికే సెలవులు వదులుతారని సెలవులు అట్లా వదిలేసుంటే మేమింటికి పోయి మమ్మొ మళ్ళా లాక్ డౌన్ అని చెప్పి అట్లా త్రీ మంత్స్ సిక్స్ క్స్ మంత్స్ లాక్డౌన్ వన్ టూ త్రీ అని చెప్పి అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోయినారు కదండి.
ఆ అట్లే పోస్టుపోన్ అయితేనే వెళ్ళిపోయింది. అప్పుడు చానా కష్టమైందండి ఇంట్లో
అవునవునండి అట్లా పోవడం వల్ల ఇంట్లోనే ఉండి ఆ అసలు ఏం చెయ్యక ఒక మనిషితో మనస్ఫూర్తి మ మాట్లాడాలన్నా కష్టమే కదండి ఆ కాలంలో
ఆ దగ్గరకి ఎవరన్నా వస్తున్నారన్నా కూడా ఏమో వస్తుంది అన్నట్లు
ఒక మనిషిని దూరం నుంచి మాట్లాడాకే అప్పుడు చాలా కష్టం అయిందండి. ఎందుకంటే ఈ గాలి కి గాని కరోనా వస్తు వస్తుండేది కదండి.
ఆ అప్పుడు అలాంటి సమాచారం అనేది అందరు ఉనే చెప్తనే ఉండే
అవున మీరు ఏమేం చేసేవాళ్ళండి ఆ కరోనా నుం
కరోనా టైంలో కరోనా టైంలో మంచిగ చే మంచి విషయాలు ఉన్నాయి. చెడు విషయాలు కూడా ఉన్నాయి.
అవునవునండి కాదండి మీరు అంటే ఆ కరోనాను నివారించు డానికి మీరేం చేసేవాళ్ళు
కరానా కరోనా అంటే గుంపులు గుంపులుగా ఎక్కడ కలుస్తాం లేదు. తర్వాత ఎవరన్నా కలువ కలిసినా కూడా అంటే మాక్సిమం పల్లెటూరులో అయితే పట్టించుకోలేదండి బట్ కలుస్తున్నారు తక్కువ అంటె సిటీ లో అయితే మరీ ఎక్కువ
మీరు ఈ శానిటైజర్లు మాస్కులు వాడినారండి.
ఆ శానియా బయటకి వెళ్ళేటప్పుడుల్లా మాస్కులు అండి ధరించాలి కంపల్సరీ ఎందుకంటే బయటికి పోయి ఇచ్చిన తర్వాత శానిటైజరు ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకు
అదే అండి పెద్ద ప్రాబ్లం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారా మేమేం పెద్దోళ్ళు బయట తిరిగేసి వచ్చేస్తామా వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళకి కొంచం తాకినా ఇంకా వాళ్ళ తొందరగా వచ్చేస్తుదండి డి అట్లా అని చెప్పి కొంచెం చాలా భయం ఉండేది అవునవునండి అంతకని చెప్పి చాలా కష్టమ అండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటేప్పుడు
ఆ టైం లో అదే కాకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా కష్టమైపోయేది
అవునవునండి ప్రతిదానికి కష్టమే కదండి అప్పుడు ఏమైనా బయట పోయి తీసుకు ఎవ రాలన్న కష్టమే ఎవరితో మాట్లాడాలన్న కష్టమే కష్టమే బైట ఇప్పుడు కూరగాయలు తీసుకోవాలన్నా కష్టమే
అది తినాలన్నా కూడా తీసున్నారు అంత కష్టం అయిపోయింది
ఆ మళ్ళీ వచ్చేసి ఇంక పోలీసు వాళ్ళ అయితే ఇంకా ఒకరు ఇద్దరు కనబడినజాలు ఇంక వాళ్ళు లాటీలు తీసుకొని కొడతారు కదండి మాస్కులు పెట్టుకోకునా
ఆ అటు కరోనా టైం లో చి చేసే కూడా జరినయి ఎందుకంటే ఎక్కడ ఉండే వాళ్ళు దూర ఉండేళ్ళ కూడా రి
అవునను అదైతే మంచిదే కాదండి మళ్ళీ ఇప్పుడు ప్రాణాలు అనేవి ముఖ్యం కదండి ఎప్పుడైనా కలిసొచ్చు అట్ల అని చెప్పి ఈ కరోనా టైమ్ లో అయితే కలిసి ఇ మళ్ళా అప్పుడే కరోనా వచ్చి అప్పుడే చచ్చిపోతే ఏం బాగుంటదండి
ఆ అందుకోసమే మొత్తం వాళ్ళ సొంత ఊర్లకు వచ్చేసి బాగా హ్యాపీగా మూమెంట్ అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో సంపాదన కోసం వెళ్ళంటారు బట్
అవునండి అదైతే పాయింట్ ఇప్పుడు కలిసేది ఓకే ఇప్పుడు ఒకవేళ కాలిసిన
ఉ
ఒక వేల అప్పుడే కరోనా వచ్చి అప్పుడే చచ్చిపోయినారు అనుకో మళ్ళీ వచ్చి వేస్ అవుతుంది కదండి మనకి ప్రాణాలు ఉన్నప్పుడే మనము
అందరితో కలిసి ఆ
అట్లా కాదని ఇప్పుడు ఇట్లా ఓచ్చింది కదా మంచి జరిగింది కదా అంటే అది మంచి కాదు కదండి
ఆ అ ఆ టైం లో మీరు ఇంట్లోనే ఉన్నారా
అవునవునండి నేనైతే ప్రతి కండిషన్ ని పాటించిన అండి కరోనా టైం లో నేను అసలు మాస్క్లు పెట్టుకునే ఉండేవన్నీ ఆ ఎప్పుడు శానిటైజర్ వాడేవాన్ని అసలు బయటే తిరిగేవాని కాదండి
అదే అండి చూసినా కొన్ని కొన్ని మామూలు మొబైల్ చూస్తున్న వీడియోలు కరనా టైం లో కటి కటింగ్ అనేది వాళ్ళ అమ్మనే కత్తెరతో కట్ చేసేది
అవునండి చాలా జరిగినండి అప్పుడైతే ఏ అప్పుడు వచ్చా లేనివండి అప్పుడు ఒక వింత ప్రదేశం మాదిరి ఉండండి
అదోగా అదో లోకము అన్నట్టు ఉండే అప్పుడు కరోనా వచ్చిన టైంలో
ఈ కరోనా ఉన్న చాలా మంది కొన్ని ఏమంటారు ఇట్ల కరోనా అట్లా వైరస్లు వచ్చినప్పుడు ఏమేం చేయాలి. ఏం చెయ్యకూడదు అలాంటి విష యాలైతే చాలా బాగా తెల్సుకున్నారండి మరి వచ్చేసి ఆ ఈ జగన్ ప్రభుత్వం ఉండడం వల్ల చానా హెల్ప్ చేసినారండి జగన్
ఆ చేసిన ప్రభుత్వం కూడా ఆ టైమ్ లో మంచిగనే హెల్ప్ చేసింది అంతేకాకుండా దూరం దూరం వచ్చే వాళ్ళని కూడా మ వాలంటీర్ రూముల్లో వాళ్ళు పెట్టి తర్వాత త ఇంటికి పంపిస్తారు
అవునవునండి గవర్నమెంట్ కానీ చాలా సపోర్ట్ చేసింద్ కదండి ఆ టైమ్లో మనకి
ఆ అవునండి.
ఆ అలా సపోర్ట్ చేయడం వల్లనే మనుషులు ఇంతవరకు కొన్నీ కరోనా బారి నుండి రక్షించుకున్నారండి చాలా మంది.
అప్పడ్నుంచి ఐకమత్యం అయిపోయిందండి ఎందుకంటే అంతక్ ముందు ఉండే ఎవరి వాళ్ళు స్వార్థం అనేద్ ఉండే తర్వాత ఇంకా కరోన తర్వాత తెలీదు కాబట్టి ఇంక అందరూ
ఈ కరోనా వల్ల జగడాలు గాని తగ్గిపోయినయి కదం
ఆ మొత్తము అలాంటివన్నీ తగ్గిపోయినయి. చె
ఆ ఎవర్తో మాట్లాడ్లేము ఫస్ట్ ఎవర్తోనో మాట్లాడ్తే కదండి. కొట్లాట్లు జగడాలు అయి హైవే
ఆ
కరోనా వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. కనీ ప్రాణాల మీదకొచ్చినప్పుడు చాలా కష్టం కదండి.
మ్ కొంచం బాధ అనిపిస్తది. ఎవరన్న ఇప్పుడు ఇంటి దగ్గరే అలా చీ చనిపోయినపుడ్ మా ఊర్లో అయిందండి. కొన్ కొన్ ఊర్లో చూస్తామండి. చూస్తున్నాము మా ఊర్లో కూడా చనిపోయినరు కొంతమంది ఇలానే కరోనా నుంచి
అవునా అండి మీ మీ ఊర్లో లాక్డౌన్ ఉన్నప్పుడు మీరేం చేసే వాళ్ళండి. ఇంట్లో కూర్చొన్ ఊర్కే తినేవాళ్ళ లేకుంటే బయట ఏమైన తిరిగేవాళ్ళ
ఇంట్లో ఉండేవాళ్ళమండి ఇంట్లో తినేసి వంట చేయడం హెల్ప్ చేయడం ఇంట్లో తర్వాత పొలంలో ఉంటే ఇంకా అంతే అండి. ఆ తప్పదు కదా ఎందుకంటే ఆ టైమ్లో ఇప్పుడ్ అదే మెమోరీస్ స్వీట్ మెమరీస్ అయిపోయినయిగా
మెమోరీస్ కోసం మీరు వంటకి హెల్ప్ చేసేవాళ్ళ అండి
ఆ ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉండేదే గొప్ప మాముల్ టైమ్లో ఆ టైంలో కరోనా వచ్చిన తర్వాత ఇంకా బయటకి గుడా పోయేది లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి హెల్ప్ చేయడమో అలాంటివి
అవునవున్ లెండి అది మంచి పనే కదండి. అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటది కదండి. అందరూ నిమ్ మ్మది ఉండాలన్నా కష్టమే అండి ఈ కాలంలో అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి.
ఆ ఇగ అంతే అండి.
ఎట్లండి మీ ఇంట్లో వాళ్ళకి మీరు బాగా సపోర్ట్ చేస్తారా అండి.
చేస్తా అండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చేయక్పోతే ఇంకెవరికి చేస్తాం సపోర్ట్
అట్ల కాదండి కొంతమంది ఎట్లుంటారంటే ఈ కాలంలో
ఆ ఉంటారండి వాళ్ళని పెంచిన్రాయే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వాళ్ళు పెంచిన అట్లా విధానం బట్టి తర్వాత వాళ్ళు పెరిగిన పరిసరాలన్ బట్టి
కాదండిప్పుడు మనం వాళ్ళు పెంచిన విధానం బట్టి కూడా అట్లనీ కాదండి నార్మల్గా మనం ఎట్లా పెంచినా ఏం చేసినా వాళ్ళు పెరిగే రీతిలో పెరుగుతారండి
ఆ అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఆ వాళ్ళకి జ్ఞానము ఊహ ఆ ఆ అది అది కరెక్టే
ఆ అండి అందు వల్ల అసలు ఈ కాలంలో పిల్లల్ని చూస్తేనే భయమెస్తుందండి అట్లున్నారు
ఆ అది కరెక్టే అండి అప్పట్లో ఎవర్నైనా నమ్మే వాళ్ళం బట్ ఇప్పుడ్ ఎవరిని నమ్
అవును ఈ కాలంలో ఏదైన్ నమ్మాలన్నా కొంచం కష్టమే గదండి వార్ నమ్మి మనం ఎం ఏందైనా చేసామనుకో అది ఏం జరుగుతుందో ఏం కదొ అసలు నమ్మేకె లేదండి ఒగర్ని
ఆ అది కరెక్టే అండి బట్ కరోనా టైం లో మాత్రం మంచి విషయాలు అలాగే పద్ధతుల గురించి బాగానే ఉంది బట్ అలా
అవునండి ఇది గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసిందింటే కొంతమంది కొంతమంది సినిమా హీరోలు వాళ్ళు గాని కొంచం హెల్ప్ జేసారండి దాని
ఆ సెలబ్రిటీస్ కూడా చానా మంది ముందుకొచ్చి సహాయం జేయడమనేది చాలా గ్రేట్ అది ఎందుకంటే వాళ్ళ సంపాదించిన డబ్బుని ప్రజల కోసం విళ్ళు ఖర్చు పెడితే ఇప్పుడు సొంత డబ్బునే వాళ్ళ కష్టపడి సంపాదించింటారు వాళ్ళు గు
అవునండి
ఇప్పుడు ఎవరైనా కూడా కష్ కష్ట సమయంలో బయటకొచ్చే వాళ్ళని హీరో అంటారు సిన్మా వాళ్ళు బా యాక్ట్ చేస్తారు బట్ అవునండి ఇప్పుడ్ వరకు బకున్నాం బట్ ఫ్యూచర్లో ఏమన్నా
అవునవునండి ఫ్యూచర్ గురించి మళ్ళ ఆలోచిద్దామండి ప్రజెంట్ గురించే మనం మాట్లాడు
ఆ ప్రెజెంట్ అయితే బ్రతికి బయటపడ్డాము అదే పెద్
అవునవునండి అది అయితే దేవుడిచ్చిన వరమే అని మనం అనుకోవాలి ఈ కరోనా వల్ల మనం చానా తిప్పలు పడ్డాం కానీ తర్వాత దేవుని దయ వల్ల మనం బతికి బయటపడ్డామండి అవునవునండి థ్యాంక్ యూ అండి మీ సమాచారం మొత్తం నాకు తెలియజేస్నందుకు
ఆ థ్యంకు అండి మీ గూడా మీక్ గూడా ధన్యవాదాలు అండి ఎందుకంటే మీరు
ఆ ఓకే అండి థ్యాంక్యూ అండి
ఓకే అండి బాయ్ అండి